చెప్పండి సిటీ సిటీస్ గురించి మాట్లాడుకుందామ విలేజ్స్ నుంచి సిటీస్ గుంచి మాట్లాడుకుందాం
ఓకే
విలేజస్ లో వాతావరణం చాలా బాగుంటది కదా
ఆ విలేజ్ లో బాగుంటది కానీ అంటే విలేజ్ లో బాగుంటది సిటీ కలవాటున వాళ్ళకి సిటీ కూడా బాగుంటది
ఆ అవును కానీ సిటీస్ లో మనం కావాల్సినవన్నీ దొరకవు
అంటే పుట్టి పుట్టిన దగ్గర దగ్గర నుంచి విలేజ్ విలేజ్ లోని పుట్టి విలేజ్ లోని పెరిగి ఆ సిటీకి వెళ్ళి మళ్ళీ లై కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటది పుట్టడమే సిటీలో బుడ్ అక్కడ లీవ్ చేసే వాళ్ళకి
ఆ కనీ సిటీస్ లో మనకి ఆపర్చునిటీస్ కానీ జాబ్ ఆపర్చునిటీస్ కానీ బిజినెస్ ఆపర్చునిటీస్ కానీ
అవును ఇప్పుడ ఏంటంటే ఇప్పుడు ఎంత త్తయితే హలో హలో
హలో కార్య గురించి మాట్లాడు చెప్పు చెప్పు
ఆ ఇప్పుడు విలేజెస్లో ఎంతయితే అదే అడ్వాంటేజ్ ఉన్నాయో సిటీలో కూడా అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అడ్ అడ్వాంటే ెస్ అ డి డిస్డ్వాంటేజెస్ రెండు ఈక్వల్ గా ఉ ఉన్నాయి అనమాట విలేజెస్ సిటీస్ కంపేర్ చేసుకుంటే
కానీ విలేజెస్ లో అంటే హాస్పిటల్స్ కానీ ఇకా అలాంటివి సిటీస్ లో మంచిగా ఉంటంది కదా ప్రతి చోట హాస్పిటల్ ఫెసిలిటీసు
అవును అంటె ఇక్కడ పాయింట్ ఏంటంటే విలేజ్లో బతి విలేజ్లో బతికిన వాళ్ళకి ఆ వాళ్ళు సిటీలో సిటీలో సర్వై్ అవ్వడానికి చాలా కష్టంగా ఉంటది ఎందుకంటే వాళ్ళు ప్రశాంతమైన లైఫ్ విలేజ్లో ఇలా బైకులు ఇన్ని అంత గ ఏ గోళ లేకుండా పల్లెటూరులో ప్రశాతమైన లైఫ్ లీడ్ చేసిన వాళ్ళకి ఒక్కసారి సిటీకి వెళ్ళి బతకాలంటే ఆ సిటీని పొలి ట్యూషన్ గాని ఆ గందరగోళం గాని వాళ్ళు త్వరగా ఆ తీసుకోలెన్నమాట అడాప్ట్ అవ్వలేరు ఎస్
సిటీస్ లో పొల్యూషన్ ఎక్కువగ ఉంటది ఇంకా విలేజెస్ లో అయితే ఫ్రెష్ ఎయిర్ ఉంటది ఇంకా కానీ ఇంకొకటి కూడా సిటీస్ లో అనుకో ఒక్క మనిషి తొ ఇంకొక మనిషి కొలా బ్రేషన్ అనేదికా అంటే ఐ మీన్ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవడం అ ఆ అట్లా ఏముండది కదా ఏదో ఇళ్ ఇళ్లలో బంధిచ్చేసినట్టు అట్లా ఉంటది
ఆహమ్
కానీ సిటీస్లో సిటీస్ తో కాకుండా
అంటే అట్లా ఏం ఉండదు, నేను చెప్పి ఇందాక గూడా చెప్పాను గదా ఇప్పుడు సిటీలోనే పుట్టి. పెరిగిన వాళ్ళకయితే వాళ్ళకి అలా అంటే నలుగురితో మాట్లాడాన్నా కాని వాళ్ళకి మాట్లాడ. రలుగుతారు వాళ్ళు తో మాట్లాడుతరు చేయగలుగుతారు, అది విలేజ్ లో ఉండి పెరిగి జాబ్ పర్పస్ ఎళ్ళి సి కిలో సర్వే అవ్వడానికి వాళ్ళు ఇంకా ఇంట్రో సేఫ్ అవతారు అనమాట బయట వాళ్ళతో తిరిగి మాట్లాడాలన్న గాని కొ. కొంచెం షై ఫీల్ అవ్వడం ఆ మాట్లాడ్డం కొంజు సర్వే అవ్వడం కష్టం కొంతమంది, అందరూ గాదు కొంతమంది. నా విషయంగొస్తే నా నేను అదే విలేజ్ లో బుడ్ పెరిగి మళ్ళి సిటీకెళ్ళి త్వరగా అవ్వడానికి కొంచు ఇంట్రోవట్ గ ఫీల్ అవుతా.
పర్సనల్ తీస్కురావద్దు
ఓకె
ఊ
ఊ
కానీ ఈ ఇప్పుడున్న జన్రేషన్ లో అయితే విలేజెస్లో అంటే ఇది వరకు జనరేషన్స్ లో విలిజేస్ లో అంతా ఒక చోట కూర్చోనీ ఆ చెట్ల కింద చల్లటి వాతావరణం
ఆ
ఉత్తమైన గాలి ఆ వెదరే వేరుగా ఉంటది గదా
హలో
ఆ చెప్పండి ఆ క్లైమేట్ ఆ వెదరు అంత వేరుగా ఉంటది, చాలా ఆహ్లాదకరంగా. పక్షులు, ఇప్పుడు ఈ సిటీస్ లో చూసుకుంటే పక్షులనేవే కనిపపించవు అసలు.
ఆ అస్సలు కనిపించవ్ వాటి చూడాలంటే ఎక్వేరియం కెళ్ళి చూసినట్టు చూడాలి.
ఆ అంటే ఇది వరకి రోజుల్లోండి ఆ పక్షుల్ని గూడా ఇంక మ్యూజియం లో ఇప్పుడు సిటీస్ సిటీస్లో అంటే ఇప్పుడు చాల పొల్యూషన్ ఉంటది గదా పొల్యూషనూ, రేడియేషన్, రేడియేషన్ గూడా ఎక్కువ ఉంటది.
ఊ ఎందుకంటే చాలా మంది మొబైల్స్ అని యూజ్ చేస్తారు కాబట్టి.
ఊ ఒక్క మొబైల్ మొబైల్ ఇప్పుడు ఫైవ్ జీస్ ఒచ్చినయ్.
ఆ అంటే ఒక పర్సన్ దగ్గర మొబైల్, ల్యాబ్, ల్యాప్టాప్. పు ఇంక చాలా ఉంటాల్నాయ్ ఐపాడ్స్ అని ఆమ్ అంటే విలేజ్ గూడా డెవలప్ అవుతున్నయి, కాపోతే విలేజ్ అవేర్నెస్ అనేది అవార్నస్.
ఊమ్ ఆ పచ్చటి పొలాలు, చెట్లు, ఆ వర్షం బ. ఉనప్పు వర్షం పడినప్పుడు ఉంటది ఆ విలేజ్ క్లైమేట్ అసల్ లూ, అసల్ చెప్పుకోడానికే ఒళ్ళంతా పులకరిచ్చేస్తాది అసలు. అంతా బావుంటది అవి చూస్తుంటే అంత మనం ఇంకా ఆ వెదర్లో. కెళ్ళిపోతాం అన్ మాట అక్కడ కేరింతలు కొడుతునుంట. పక్షులు ఎగరడం ఇంక ఇంకా మాన్ ఎర్లీ మార్నింగ్ అయితే సన్ రైజెస్ కి పక్షులు కిలకిలలు చాలా బావుంటది
ఇప్పుడైతే ప్రజెంట్ పక్షులు గూడా తగ్గిపోయినయి అసల
అవును అ ఇదువరకంటే పిచ్చుకలు పిచ్చు ఊమ్ పిచ్చుకలు కనిపిచ్చేయ్ ఇదరికి చిన్న చిన్న ప్యారేట్స్ కనిపిచ్చేవి ఇప్పుడు అసలు ప్యారేట్సే లేవు అసలు.
అ అవును చెప్పండి మీదే మీకు మీ ఒపీనియన్ ప్రకారం సిటీ అంటే అసలుకి ఏంటి
సిటీ అంటే మనం ఒక కొత్త లైఫ్ లీడ్ చేయడానికి ఒక కొత్త అడుగు వేయాలి అనుకుంటే సిటీ లో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఒక ఎడ్యుకేషన్ పరంగా గ్రోత్ అవ్వాలన్నా ఒక జాబ్ పరంగా వెళ్లాల న్న సిటీ విలేజ్ అం టే మనకు జస్ట్ లివింగ్ పర్పస్ విలేజ్
ఇప్పుడు విలేజ్ కూడా డెవలప్ చేసి సిటీని చేసెస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి కదా
ఇంకా అసలు భూమి మీద చెట్లు ఎక్కడ ఉంటాయి విలేజ్ విలేజ్స్ ని సి టీస్ చెసేస్తే అవన్ని
సిటీస్ లో కూడా చెట్లు నాడుతున్నారు ఏ అంటే ఆ అంటే అందరు ఉండే ఏరియాస్లో కాకుండా కొన్ని కొన్ని ప్లేసెస్లో చెట్లు నాటడం
కొన్ని ప్లేస్ అ సరే సరే ఒ ఒక్క నిమిషం ఎవరు లేని ప్లేసెస్ లో నాటు కొని గాలి ఎవరి కోసం మ్
అదే అంటే ఇప్పుడు మన సిటీ డెవలప్మెంట్ అన్ని కావాలంటే కొన్ని కొన్ని తీసేయాలి అది డెవలప్మెంట్ కావాలి ఇన్ కమ్ కావాలి మన స్టేట్కి అట్లా అనుకుంటే చెట్లు చెట్లు తీసెస్తేనే కదా మనం ప్లేస్ ఇచ్చేది
మ్ ఇప్పుడు ఒక ఒక ఒకటి ఆలోచితాము అంటే ఇప్పుడు ఇప్పుడు మనకి ఫ్రెష్ ఎయిర్ రావాలి అనుకుంటే ఎక్కడో చెట్లు నాటితే వస్తదా మనకి
మ్ అంటే అట్లా అని కాదు అంటే భూమి మీద చెట్లు ఉంటే వస్తది
అదే మన దగ్గర ఎక్కడలో చెట్లు తక్కువ ఉన్నాయి
ఆ అప్పుడు మనకి కొంచెం ఆ తగ్గుతది
పొల్యూషన్ మనం అక్కడున్న పొల్యూషన్నే పీలుచుకుంటాం కానీ ఆ గాలి ఇటూ
ఆ అంటే పాపులేషన్ ఉంటది కాబట్టి ఆ ఏరియా వాటికి సరిపోతది
ఆ ఇప్పుడున్న పాపులేషన్ ఎక్కువైపోతుంది చెట్లు తక్కువ అయిపోతుంది ఆ వేస్ట్ స్ట్ ఇది వరకు అయితే వాళ్లు వంద సంవత్సరాలు అట్లా బతుకుతారు ఇప్పుడు మనం
యాభైకే ఔటు
విలేజ్స్ అంటే విలేజ్సే సిటీస్ అం ఏమ ఇప్పుడు వే అలో మన వాళ్ళని తీసుకొచ్చి కొ సిటీస్ లో బతుకమంటే అసలు వాళ్ళ వల్ల కాదు అసలు
అవును అ సిటీస్ లో బతికి మళ్ళీ విలేజ్కిి రావాలన్నా కాని కష్టపడతారు ఎందుకంటే ఇప్పుడు ఆ సిటీస్ లో ఏ ఏసి ఆ ఏస రూమ్స్ లో ఇప్పుడు కా కాల్ కింద పెట్టకుండా రేపడని అన్ని మనకి ఏది కావాలంట డెలివరీలో వస్త మన మార్కెట్ వెలాాల్సిన అవసర ఎక్క కొనాల్సిన అవసర మనం ఫోన్ నుంచి ఆర్డర్ చేస్తే ఇంటికి వచ్చేస్తారు తీసుజా అదే విలేజ్లో అయితే మనం వెళ్ళాలి మన కాళ్ళు కదపాలి అంటే అదొక అంటే విలేజ్ లో ఉండడం వల్ల మనం ఫిజికల్ గా కూడా స్ట్రాంగ్గా ఉంటాం కొంచెం లేజ పడడం వల్ల కానీ ఇప్పుడు సో సొసైటీ ఎలా ఉందంటే ఇప్పుడు పిల్ల్లోడు పుట్టాడు వాడు చదువుకున్నాడు చదువుకుని ఆ ఇంటి ఇంటి దగ్గరే పొలం మని చేసుకుంటున్నారంటే వాడిని ఆ గడ్డి పరచ్కొని తీసేస్తారన్నమాట అది అది ఆడు సిటీకి వెళ్ళి జాబ్ చెత్తన్నాడాంటే ఇగ ఆడికి పేరు ఇగ రెస్పెక్ట్
హ్మ్
ఆ ఇప్పుడు అంటే సొసైటీ వల్లే ఇప్పుడు సిటీ సిటీ సిటీలు ఇంకా డెవలప్ బాగ్ చేయడం విలేజ్లు తగ్గిపోవడం
ఉహు కానీ సిటీస్ లో మనకి అన్ని అంటే విలేజెస్ లో ఉన్నని ఆపర్చునిటీస్ కన్నా ఎక్కువ ఉంటాయి కదా మనకి అన్ని కన్ కనిపిస్తాయి విలేజస్ లో చాలా తక్కువ అప్పుర్టునిటీస్ కానీ మనకి
మెయిన్లీ చెప్పాలంటే హాస్పిటల్స్ ఆ మెయిన్లీ చెప్పాలంటే హాస్పిటల్స్ స్కూల్స్ ఆ కొంచెం డిస్టెన్సు ట్రావెల్ చేసి ఏళ్ళాలి సిటీస్ లో ఉంటే అన్ని పక్కనే వాక్ విత్ వాక్ డిస్టెన్స్ లో మనకన్ని దొరికేస్తాయి
వాకింగ్ డిస్టెన్స్ కాకపోయినా గని ఇట్లా ఫోన్ కొడితే అట్లా వస్తాయన్నీ
ఆ అంతే
హ్మ్
అదే చెప్తుంది ఆ విలేజ్ ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయో సిటీస్ లో కూడా అంతే ఉంటాయి డిస్డ్వాంటేజ్స్ కూడా సేమ్
ఇప్పుడు ఇంకా సిటీస్ లో ఇంకా మెట్రోస్ అని
ఆ ఇంక చానా డెవలప్ అవుతుంది
హ్మ్ కొత్త కొత్త ఇండస్టరీసు
ఉమ్
జాబ్ అప్పుర్టునిటీసు
ఆ హ్ అంటే ఇప్పుడు అంటే గవర్నమెంట్ ఏం చెయాలం టే అంటే ఇంటికి ఒక చెట్